సీ
హలో
హలో
హలో మేడంమ్ విన్న పడుతుందా బాగున్నా మేము మీరు బాగున్నారా
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు సార్ హ
ఏం లేదు మేడమ్ మీరు ఏం చేస్తున్నారు
హ్మ్ హ్మ్ కాలినే అండి తిన్నారా ఆఫ్టర్నూన్ చి చా
తిన్నా మేడంమ్ మీరు
ఆ తిన్నామండి ఏం కారీ
మాది రోజు వంకాయ కారీ మేడమ్ మీది
అవున అండి మాది కాక కాకరకాయ అండి
కాకరకాయ
ఆహా అవునండి
ప్రైమ్
ఆ ఫై
ఇం కరెక్ ఇష్ట మ
మాకు ఎక్కువగా
ఆ
ఆ కృషి ఇష్టపడతారండి ఇక
ఇంకా ఎట్లా అండి ఇ మంత్ ఎట్లు ఉందండి.
ఏండలు బాగా కొడుతున్నా మేడం బయట్టి చెల్లాలంట
ఆ మమ్మీ సడి ఇట్లా వానలు పడ్డాయా అండి ఈ మధ్యన
ఓ ఇట్ల అయితే గాలి వార వచ్చతారమ్మా చటకా వాన పడ్డది కదా మేడం బా పెట్టా క
అవునా మా సైడ్ కూడా ఫుల్గా వాడలు పడ్డాయిండి. మళ్ళీ టూ త్రీ డేస్ నుంచి వెదర్ కూడా చాలా కూల్గా ఉంటుంది.
వాకలికా కేస ఎర్తమద కూడా అర్త
అవునండి మాకు ఎండలు పడుతున్నాయి, మళ్ళీ కూలుగా ఉంటుంది. వెదర కొంచెం అవునండి మరి పెట్రోల్ ధరలు పెరిగినాయి కదా అండి. మీ దగ్గర ఎట్లా పెట్రోల్ దొరుకుతుందా?
ఇ లైన్లు ఇ లైన్లు పోడతను
అవునా ఎంతన్నా అవునా ఎంత ఎతుందండి పెట్రోల్ లీటరు
కుకా పాది రపాలుంది మేడం
అవును ఇంత ముందు
అప్పుడు అంతే ఉంది మేడం పెద్దల
అవునా కొన్ని ప్లేస్లలో పెట్రోల్ దొరకట్లేదుంట అండి. మా దగ్గర సైడ్ కూడా కొన్ని బంకులలో పెట్రోల్ దొరకట్లేదు.
ఇతే అట్లే ఉంటుంది. కానీ రేటు అయితే గుంచలే గాని బంకల్ల కాళీ అవుతుంది ఒం ఇ లో ఉంటామాటా
అ హ
దీనివల్ల మేడం
అంటే ఇప్పుడు వేరే దేశాలలో యుద్ధం జరుగుతుంది కదా. ఆ ఎఫెక్ట్ వల్ల మన దగ్గర పెట్రోల్ ఎక్కువ నిల్వలు లేనట్టుంది, దానివల్ల దొరకట్లేదు.
అఓ
మళ్ళీ యుద్ధం తగ్గిన తర్వాత మనకు దిగుమతి అవుతుంది కదా. అప్పుడు నార్మల్ స్టేజ్ కు వచ్చి ఇక పెట్రోల్ దొరుకుతుందాండి.
కో పడ
ఇంక తెలియదండి ఇప్పుడైతే ఇంకా వారు జరుగుతూనే ఉన్నది. ఇంక ఎన్ని డేస్ జరుగుతుందో అని
వారంట యిదు ఎనిమిదిరోజులు
ఆ తెలీదండి అంత ఎందుకంటే ఆ ఇప్పుడు యుద్ధం జరిగే దేశాలు వాళ్ళు ఒక ఒప్పందానికి వస్తేనే కదండి, వారు తగ్గేది వాళ్ళు ఒక ఒప్పందానికి రాకుండా ఉంటే అట్లనే యుద్ధం కంటిన్యూ అవుతుంది. తొంటుంది
చంద్రంవోడిపోయి ఒప్పందం జేసిందటకధ
అంటే అది మన దేశాని కదా అని మనది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు వేరే దేశాలు కాబట్టి మన దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మనం వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం కదా గ్యాస్ కానీ ఇవి
ఆ ఇప్పు ఆ మోడి మోడి ఇక్కడికి ఎల్లిన మన ఇరాన్ వాళ్లతోని బా సరేనండి
అం మాట్లాయండు మనకంతె అవి మన దగ్గరకి తెచ్చుకుంటున్నాం కాబట్టి కొంచెం వాటికి డిమాండ్ ఎక్కువ పెరుగుతుంది వాటి ధరలు పెరుగుతున్నాయి ఇప్పుడు అందుకే పెట్రోల్ కొంచెంమె దొరుకుతుంది మా దగ్గరనయితే గ్యాస్ కూడా హలో
ఆ మేడమ్ చెప్పండి ఎమ్
మ్ వన్ వీక్ బ్యాక్ అయితే గ్యాస్ సిలిండర్లు కూడా దొరకలేదండి బుకింగ్ చేసుకుందాం అన్నా గానీ అసలు ఫుల్ బుకింగ్కి ఛాన్సే లేదు
ఇప్పుడు దొరుకుతున్నాయా మేడం
ఆ ఇప్పుడు సిలిండర్లు దొరుకుతున్నాయి గాని కొంచెం వాటికి రేటు పెరిగిందండి
ఇప్పుడు బుకింగ్ అయ్యితలేవ్ అట కానీ పోయి అక్కడ పోయి తెచ్చుకోవాలి అని అంటున్నారు కదా మేడ బుకింగ్ అయ్యితలేవ్ అటగా టోల్ ఫీ నెంబర్ ఊ నెంబర్ ష్వీ
వన్ వీక్ వన్ వీక్ బ్యాక్ అయితే కా-కాలేదండి ఎందుకంటే అందరూ ఒకే సా సారు చేయడం వల్ల అది నెట్వర్క్ ఇష్యూ ఆ మరి దేని వల్లనొ గాని కాలేదు ఇప్పుడు అవుతుంది
ఇప్పుడు ఈ రెస్టారెంట్లు కూడా క్లోజ్ అయిపోతున్నాయి కద మేడం ఏయ్ మా దగ్గర చాలా క్లోజ్ అయ్యిపోనియి
రెస్టారెంట్లో వాడే సిలిండర్లు వేరుంటాయి కదా అండి వాటిది ఎక్కువ దొరకకపోవడం వల్ల కొన్ని కొన్ని హోటలు క్లోజ్ చేస్తున్నారండీ ఓపెన్ చేయట్లేరు
మ్
ఇప్పుడు కొంతమంది పాతకాలం పద్ధతి వచ్చింది అంటున్నారండి ఎందుకంటే గ్యాస్ దొరకకపోవడం వల్ల కట్టెల పొయ్యి మీద వండుకోవడం మ్
కద అన్న
ఆ అవునండి ఎందుకంటే మనం అలవాటు అయినాం కదా పొయ్యి మీద వండితే ఇక పొగ పట్టింది అని అనిపిస్తది స్మెల్ అనిపిస్తది
అవునవును కదండీ కట్టెలు పోయి మీద వండిన గా నటించ చాలా బాగుంటాది కాని మన పొగ అని నీకు ఏమో ఏం చేస్త చ బ అ దగ్గర ఎవ సో వాళ్ళు ఆర్గర చేయ్యాలని ఇలా కొత్తగా వందడిదే టెక్నాలజీ అనేది వాడి గ్యాస్ పోయ్ లకు అల్వా టైయి
అవును హి హ్
మీరు గ్యాస్ పోయి వాడతారా పోయ్ ఇంటి ఇక్కడ పోయి ఏమన్న పడతారా మేడ
ఆ మేము గ్యాస్ పొయ్యే వాడతాం అండి ఇంటి దగ్గర అయితే ఒకవేళ విలేజ్ లో అయితే కట్టెల గిట్ల ఉంటాయి కాబట్టి పోయి యూజ్ చేద్దామేమో గాని ఇక మాకు అవైలబుల్ లేవండి కట్టెల గట్లా ఇక్కడ
ఆ మీరు ఇంటి దగ్గరైనా కట్టలు పోయి వాడుతారా అని అడుగుతున్న
ఆ ఇంటి దగ్గర అయితే వాడతాండి అప్పుడప్పుడు వేడినీళ్లు నిలబెట్టుకోవడానికి అట్లా గానీ ఎప్పుడైనా గ్యాస్ స్ అయిపోతాయిని యూజ్ చేస్తాం అ
అలాఐతే ఓకే ఇది ఈ గోల్డ్ ధర కూడా చాలా తగ్గిపోయింది మేడం ఈ వారం
ఆ అదే అండి ఆ యుద్ధం ఎఫెక్ట్ వల్లనే కూడా గోల్ రేట్స్ డ్రాప్ అవుతుంది
అవునా మేడం
ఉమ్ తెలిదండి అది మన చేతుల్లో ఉన్నదా అండి చెప్పలే మ్ వార్
ఇప్పుడు అయితే వారం రోజుల నుంచి లక్ష కాదు మేడం ఒక నిమిషం ఈ వారం రోజుల నుంచి లక్ష ఎనభై ఆరు నుంచి ఇయాల కు లక్ష నలభై తొమ్మిదో లక్ష యాభ వేల తొమ్మిదో మేడం ఈరోజు
ఆ అవునండి
తగ్గింది ఏంది మేడం ఒకటే సారి
అదే యుద్ధం ఎఫెక్ట్ వల్లనే అది కూడా తగ్గుతుందండి ఎందుకంటే చాలా మంది అంతకు ముందు గోల్డ్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేసిల్లు కాబట్టి గోల్డ్ రేట్లు పెరిగినయ్ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లేరు కదా అందరు వేరే సైడ్ చూ సైడ్ ఇన్వెస్ట్ చేయడం వల్ల బంగారం తగ్గుతున్నాయి అండి
ఉమ్
ఉమ్
ఓకే అంటే ఇంకా ఇది తగ్గుతుదా, వస్తదా, చెప్పించుకోవాలి కదా మేడం గోల్డ్ అనేది
ఆ తెలీదండి తగ్గుదు తగ్గలేదు మనం కరెక్ట్ గా చెప్ చెప్పలేం కదా అండి ఒకవేళ యుద్ధం ఇట్లనే కంటిన్యూ అయితే తగ్గుతుంది కావచ్చు
ఈ ఏరియాలో ఇప్పుడు ఈ మంత్ రెండు నెలల్లో పెళ్ళళ్లు బాగుంటాయి కద మరి ఇప్పటికే పాపం చాలా మంది బాధపడుతున్నారు గోల్డ్ రేట్ న వీద కుపి కాలహం
మ్ అంటే ఆ మనలాంటి మధ్య తరగతి వాళ్ళకి గోల్ రేట్ మరి చాలా బాగా పెరిగింది కదండి, కొనలేని అంతగా అంత రేటు ఉంటే ఏం కొ
పేదరికంలో ఉన్న పేరెంట్స్ కు ఒక వాళ్ళ పెళ్లి చేసి వాళ బిడ్డకైనా పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతు అందువల్ల మన ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఇప్పుడు గోల్డ్ వెయడం తకపోతే ఇంకా, చాలా మంచిగాగుంటుతున్నారు ఎందుకంటే ఈ మొడు గళ్ళ పెళ్ళి సీజన్స్
అదే గోల్డ్ రేట్ ఇంకా తగ్గితే చాలా బెటర్ అండి ఇంకా తగ్గాలి ఎందుక
కరెక్టే అని తగ్గితే బానే